హ
ఆయ్ ఇప్పుడు మనం వృత్తుల గురించి మాట్లాడుకుందాం. వృ
ఆ అవునవును.
మ మనం చరిత్రలో చూసుకున్న, ప్రస్తుతంలో చూసుకున్న మనిషి తను బ్రతకడానికి పొట్ట కోసం కూటి ఇగ ఒక పిడికెడు గింజలు సంపాయియాలన్నా ఇలా ఎన్నో వా టికి మనకి వృత్తులు అన్నది ఆధారంగా మారిపోయాయి. మనం ఒకప్పటి నుంచి చూసుకున్నా కొన్ని వారసత్వంగా వస్తున్నాయి. కొన్ని ఆ మన పరిస్థితులకు మన యొక్క పరిసరాలను బట్టిచ్చి మనమే ఆ కొన్ని అలవాటు చేసుకున్న వృత్తులు ఉన్నాయి. ఇలా ప్రతి ఒక్క అంశము మనం దేని మీదో ఒకదాని మీద ఆధారపడి చేసుకుంటూ వస్తూ ఉన్నాము. అలా నాకు కూడా ఇలాంటి వృత్తుల మీద ఎంతో ఆసక్తి అనిపిచ్చేదంటే ఆ వార అంటే కొన్ని కొన్ని పరిసర ప్రాంతాలకు తగిన వాటి ఆధారంగా వారు అల్లికలు నేర్చుకోవడం కావచ్చు లేదంటే బుట్టలు అల్లడం ఇంకా కొన్ని ప్రదేశాలలో అయితే చిత్రకారులు ఇలా ఎన్నో కొన్ని మనకు చరిత్రను ప్రతిబింబించే లాంటి వృత్తులు కూడా ఉన్నాయి. ఇలాంటివి చూసినప్పుడు ఎందుకో కొంచెం భిన్నంగా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు.
నిజమే నిజమే మీరు ఏదైతే అంశం చెప్పారో అది అంగీ కరించవలసిన విషయమే. ఎందుకంటే మీరు చెప్పినట్లు కుట్లు, అల్లికలు ఇలాంటివి ఎన్నెన్నో ఆ పనులు ఇంకా చాలా ఇంకా చూసుకుంటే మనము బట్టలకు ఆ ఈ రంగులు వేయడము కావచ్చు ఇంకా బట్టలు బట్టలుకు అల్లికలు వేయడం కావచ్చు ఇంకా చాలా చాలా పనులు చేస్తూ వారి బ్రతుకు తెరువు కోసం ఇంకా ఎన్నో పనులు చేస్తూ బతుకుతూ ఉంటారు ఇంకా చూసుకుంటే ఇప్పట్లో ఆడవారు మగవారు అనే భేదం లేకుండా ఏ పనైనా అందరూ కలిసి చేస్తున్నారు. ఇంకా చూసుకుంటే ఆ కూలీలు అన్న తీసుకున్నాం అను కోండి కూలీల్లోనే ఎన్నో రకాల కూలి పనులన్నవి ఉన్నయి. చూసుకుంటే ఇంకా రైల్వే స్టేషన్లో అలా ఒకరి బరువును వారి యొక్క ఆ దుస్తులను దుస్తుల సంచులను అలా మోసుకుపోవడం అలాంటిది ఒక పని. ఇంకా చూసుకుంటే ఇల్లు కడుతున్నప్పుడు ఇల్లు కట్టడంతోనే చాలా పన్లు ఉన్నాయి అందులోనే. మేస్త్రి పనులు కావచ్చు లేకపోతే ఆ ఇంతకి రంగులు వేయడం కావచ్చు లేకపోతే ఇంటికి ఇంకా ఎన్నెన్నో. ఆ కట్రతో చేసే ఫర్నిచర్ పని కావచ్చు. ఇంకా చాలా పనులు ఉన్నాయి చూసుకుంటే మన భారతదేశంలో పనులకు ఆ హద్దు అదుపు అనేది లేదు ఏ పనైనా చేస్తూ ఉంటారు. అని నా అభిప్రాయం
అవునవును ఏదైతే అంశం చెప్పావో అంటే ఇలాంటి మనకు పాత ఎన్నో తరాల నుంచి వచ్చు వస్తున్న ఇలాంటి కొన్ని పనులన్నవి వాళ్ళకు వారసత్వంగా వచ్చి వాళ్ళ జీవనోపాధికి కారణం అవుతూ ఉంటాయి. అలాంటి వాటిలో నాకు ఈ బుట్టలు అల్లడం అనేది ఐతే నాకు ఇంకా కనిపించే ఒక మంచి అంశం ఎలా అంటే. అవి ఆ వెదురు బొంగుల్ని తీసు కొని వాళ్ళు దానిలను సేకరించి ఆ ఒక ఒక ఒక మంచి ఆకారం ఆకృతిలోకి తెచ్చేసి ఆ ప్రతి ఒక్క అల్లికలోను అంటే ఎటువంటి తప్పు లేకుండా బుట్ట విరిగిపోకుండా ఒక మంచి ఆకృతిలో అల్లడం అన్నది ఒక మంచి కళ అని నేను భావించే అంశం. ఇంకా చూసుకుంటే. ఇంకా వారు దాన్ని తీసుకునే ఆ పద్ధతి ఏదైతే ఉందో దాన్ని సేకరి చి దానిలని చిన్న చిన్న పుల్లలుగా విడ గొట్టి దానిలను ఎండబెట్టి నీళ్ళ నీ నీటిగా నీటి తేమ ఉండకుండా చూసుకొని మంచి మంచి వాటిని మాత్రమే మాత్రమే సేకరిచ్చి ఆ లావు ఉన్న వాటిని కింద కింద పెట్టి అట్లా మంచి ఆధారంగా ఆధారం గట్టిగా ఉండేలాగా. ప్రతి ఒక్క అంశాన్ని జాగ్రత్తగా చూసుకొని. మంచి బుట్టలను అల్లుతూ అలా వారి జీవనోపాధి కోసం. కొన్ని కొన్ని డబ్బులను సంపాదించుకుంటూ చూస్తూ ఉంటే, ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంకా కొన్ని చూసుకుంటే ఈ కుమ్మరి వృత్తి అన్నది కూడా ఎంతో. ఓకొన్నిసార్లు ఆనందం కూడా కలిగిస్తుంది ఎందుకంటే. ఒక చక్రం మీద అంత అద్భుతమైన కుండను కావచ్చు ఇంకా కొన్ని బొమ్మలను వస్తువులను. తయారు చేస్తున్నారంటే చూస్తూ ఉంటేనే ఎంతో సంతోషంగా ఆనందంగా అనిపిస్తుంది. ఒక చక్రం తిరుగుతూ ఉన్నప్పుడు. దాని మీద మనం సేకరించిన బంకమట్టి వేసి. ఒక మంచి ఆకృతిని మన చేతులతో ఆ అలా వాటిని. ని మట్టిని వేళ్ళతో అదిమితూ. అలా ఒక మంచి బొమ్మను చేస్తున్న రంటే చూడ్డానికి ఎం త ఆనందంగా అనిపిస్తుంది అంటే మనం కూడా ఒకసారి ప్రయత్నిద్దాం. అన్న ఆకాంక్ష అనేది కలుగుతూ ఉంటుంది.
నిజమే నిజమే మీరు ఏదైతే అంశం చెప్పారో. ఇంకా చూసుకుంటే మీరు ఆ. తినడానికి ఆకుల్ని కూడా కుట్టి అమ్మే వారు కూడా ఉన్నారు. ఎందుకంటే మనకు ఎప్పుడూ. ఉక్కులున్నవి దొరకవు అంటే మనము. మ్ మన పరిస్థితుల్ని బట్టి ఎప్పుడు అరిటి ఆకు అన్నవి దొరకవు కాబట్టి. ఇంకా చూసుకుంటే వారు ఆ. ఉక్కుల్ని సేకరించి దాన్ని కుట్టి ఇంక దానికి ఆకు తినడం కోసం అయితే దానిలో మనము చాలా విధాల అటువంటి పదార్థములు వేసు కొని తింటాము అవి యేమి కింద పోకుండా దానిని కుడుతూ అదొక పనిగా భావించి దాంట్లో ఒచ్చే డబ్బులుతో వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తారు ఇంక చాలా చాలా పనులున్నాయి చూస్కుంటే ఆ కటింగ్ చేయడం కావచ్చు ఇంకా గోకడాలు కావచ్చు నా చాలా పన్లున్నాయి మనం మాట్లాడుకుంటూ పోతే ఇంక చాలా చాలా వస్తూ ఉంటాయి చెప్పాలంటే పూతరేకులు అనే ఒక పదార్థం చేయడానికి వారు ఉపయోగించే వస్తువులు కావచ్చు ఒక కుండ మీద ఒక తినేటువంటి పరికరం చేయడానికి వారు ఎంతగా ఆలోచించి అది కూడా అది మనం ముట్టుకుంటే చాలా పేపర్ లాంటి సున్నితంగా ఉంటది అలాంటి మిశ్రమాన్ని వాళ్ళు తయారు చేస్తున్నారంటే ఇది కూడ ఒక కళ అనే మనం చెప్పుకోవచ్చు అని ఉంహుం
కున్నట్లయితే నాకు ఇంకొక ఆశ్చర్యం కలిగించే అంశం ఏదంటే ఇలా బొమ్మలు మట్టి బొమ్మలు చేయడం మనం అంటే మామూలుగా ఉన్న మట్టి మట్టిని తీస్కొని అంత గొప్ప ఒక ఆకృతిలో చేయడం అన్నది ఒక మంచి నై పుణ్యంగ భావిస్తా ఎందుకంటే మనం మనం చేసే ప్రతీ ప్రతి అంటే చిన్న భాగం కూడా ఒక బొమ్మలో ఎంత స్పష్టంగా కనిపిస్తుందంటే అంత గొప్ప నైపుణ్యం కలిగిన కళాకారున్ని మనం గుర్తిస్తాం ఒక బొమ్మను తీస్కొని దాన్ని ఎలాంటి ఆకృతి ఇస్తే అది మంచిగా అందంగా ప్రజలను ఆకర్షిస్తుంది ఇంక లేదంటే దానికి విలువ పెంచడానికి మనం ఇంకా అందంగా ఎలా చేయగలము ఇలాంటి ఎన్నో అంశాలు ఒక చిన్న బొమ్మలో ఎమిర్చబడి ఉండడానికి ఒక మం చి నైపుణ్యంగా అంటే ఇలాంటి కళలు ఉన్నాయి అని మనం మనం మన ప్రత్యక్షంగా కళ్ళతో చూడ్డం అన్నది నాకు ఎంతో ఆనందం కలిగించే అంశం ఇంక తీస్కుంటే ఈ ఈ వినాయ వినాయకుణ్ణి చేసే విగ్రహాలు చేసే ఆ కళ కూడా ఎంతో అద్భు తంగా అనిపిస్తుంది ఆ ఇలా కట్టెలను మట్టిని సున్నాన్ని టెంకాయి పీచును కల ఆ తీసుకొని వాళ్ళు అంతట్ని జమ జమ చేసి ఇగ ఇలా అంటే మొత్తాన్ని కాల్చి ఇలా కొంచెం మ మంచి మిశ్రమంగా కలుపుకొని ఒక మంచి ఆకృతిలో చేసి మనకు అలాంటి ఒక వినాయక విగ్రహానికి తయారు చేయడం అన్నది నాకెంతో ఆశ్చర్యం కలిగించే అంశం ఇంకా దీనికి మళ్ళీ దీనికి మళ్ళీ వాళ్ళు ఆకృ ఆకృతిలో చేసిన తర్వాత మరిదానికి రంగులు వేయడం మంచి ఆ ఒక మంచి అందమైన చి త్రకారులే ఇలాగంటే కనుబొమ్మలు కావచ్చు ఇంకా వారి ఇచ్చే చిన్న చిన్న ఆకృతులు ఇంకా కొన్నిఅయితే ఇలాంటి డిజైన్లు ఇలాంటివి వాడినప్పుడు ఇంకా ఆకర్షణీయంగా మార్చడానికి సాధ్యమవుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఇలాంటివి చూసినప్పుడు మనం కూడా ఇలాంటివి నేర్చుకుంటే ఎంత బాగుంటుందో అన్న ఆలోచన కలుగుతూ ఉంటుంది
నిజమే నిజమే మీరు ఏదైతే చెప్పారో అది మంచి విషయమే ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే మనము అన్నిటిలోనూ కల్తీ అన్నది ఇదైపోతుంది ఇప్పుడు అప్పట్లో ఉన్న వినాయకుడు వేరు ఇప్పట్లో ఉన్న వినాయకుడు వేరు అన్నిటికీ ఇప్పుడైతే అప్ ఇప్పుడైతే పిఓపి అనే ఒక పదార్థము తో వారు తయారు చేస్తున్నారు కాబట్టి అది చాలా కాలుష్యమైనది ఇంకా అది నీలల్లో ఆ వినాయకుడిని నిమజ్జనం చేసినప్పుడు కూడా వాటిలో ఉన్న చేపలకైనా మనకైనా చాలా ఇబ్బందికరమైన విషయం ఇంకా చూసుకుంటే కళలు అన్న గురించి మాట్లాడుకుంటే ఎన్నో కళలు ఉన్నాయి కళలు ఆన్ అని చెప్ చెప్పడానికి ఇంకో నిదర్శనం ఎందంటే వారి బతకడానికి వ రూ
ఏదో ఒకటి చేసుకొని బతకడానికి వారి యొక్క అలాంటి పనిని కనబెడుతున్నారు
అన్న పెట్టి ఇ మధ్యలో ఏం లేకుండా మధ్యలో ఏం లేకుండా అన్ని ఉడిసేయి
ఇంకా చూసుకుంటే ఇంకా మీరు చెప్పినట్టు కుమ్మరులు అని చెప్పారు కదా ఆ కళ అన్నది చాలా యొక్క గొప్ప కళ ఎందుకంటే వారి యొక్క ఆ ఇంకా దానికి కావాల్సింది ఎందంటే ఏకాగ్రత కావాలి ఏకాగ్రతతో వారు ఒక మట్టితో కున్నా తయారు చేయడం కావచ్చు కున్నానే కాకుండా చాలా వస్తువులు వాళ్ళ మట్టితో చేస్తారు
ఒక్క నిమిషం వారు ఏకాగ్రత కోల్పోయినా సరే వారు ఇది ఇది ఇది వరకు కష్టపడిన కష్టం కూడా వృధా అయిపోతది మీరు చెప్పింది కూడా ఆలోచించాల్సిన విషయమే
అ అవునవును ఇంకా నేను ఇంకా నాకు అనిపించే అంశం అంటే కళలు కళ్లు అనే అంశం వస్తే మనం దాంట్లోంచి చిత్రకళ తీసుకోవచ్చు లేఅంటే నృత్య కళ కావచ్చు ఇలాంటి ఎన్నో కళలు ఉన్నాయి అవు మనం చూసుకుంటే నృత్య కళ నృత్య కళ వల్ల ఎన్ని లాభాలు ఉంటాయంటే మనం శారీరక శారీరకంగా మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉండగలం మా ఎందుకంటే నృత్యం చేస్తున్నప్పుడు మన శరీరంలోని ప్రతిభాగం కదలికకు లోనయి మనం మన మన శరీరం ఆరోగ్యంగా మరియూ ఉల్లాసంగా ఉండడానికి తోడ్పడుతుంది ఇంకా మనం వాళ నృత్యంలో కొన్ని మెలకువలు లేఅంటే కొన్ని ఏదైనా కొన్ని అంశాలను మనం ఆలోచిస్తూ ఉండడం కావచ్చు లేఅంటే ఆ ఆ ప ఆ సంగీతానికి మనం ఆ అనుభవ అనుభవం చేసుకోవడం ఇలాంటి కొన్ని చిన్న చిన్న అంశాల వల్ల మన మెదడు కూడా ప్రశాంతతను పొంది మంచి ఆలోచనలు కావచ్చు లేదంటే మంచిగ మనకు అంశాలు తోడవడం ఇంకా మనం మంచిగా అభిప్రాయాలు కావచ్చు లేదంటే మంచి నృత్యన్ని ప్రదర్శించడం ఇలాంటి చాలా లాభాలు ఉంటాయి ఇలాంటి కళల వల్ల కుడా అనిపిస్ ఇంకా చూసుకుంటే చిత్రకళ కుడా ఆ చిత్రకళ వల అంటే మనం మన భావాలను కావచ్చు మనకున్న అంటే మనం ఏదన్న చిత్రాన్ని చూసి దాన్ని వెంటనే గీయాలి. ఇంకా మనం దాన్ని ఎంత అద్భుత ప్రదర్శించగలం ఇలా ఇలాంటి కళలు ఉండడం వల్ల ఎ అంటే మనం ఎన్ని అడ్డంకులు ఉన్న ఎంత మనకి అంటే మనం పనిలో పడి పనిలో మనం మన జీవితాన్ని కోల్పోవడం ఇలాంటి ఎన్నో అంశాలు ఉన్నప్పుడు ఇలాంటి కొన్ని వాట్ మనం మన మన జీవితంలో అలవాటు చేసుకుంటే ఒక మంచి అంటే సాధారణమైన ప్రశాంతమైన జీవితాన్ని గడపచ్చు అని నాకొచ్చే ఆలోచన
నిజమే మీరు ఏదైతే చెప్పారో ఇంకా మన కలకొచ్చేస్తే ఒక పాట పాడడం కావ సంగీతం కావచ్చు సంగీతాన్ని వాయించడం కావ చ్చు ఇంకా వారు అలా చేయడం వల్ల ఎదుటి మనిషికి కుడా కాస్త ప్రశాంతతని ఇచ్చిన వారవుతారు వారి యొక్క గానంతో ఇంకా ఎదుటి వాళ్ళ యొక్క బాధను పోగొడుతూ ఉంటారు. అది వాళ్ళకి వాళ్ళకి కాకుండా పక్క వారికి కుడా ఉపయోగపడే మైన కళ అది ఎందుకంటే పాట అన్నది మన మనసును ప్రశాంతంగా ఉంచుతుంది కాబట్టి అది కూడా ఒక రకమైన కళ అని భావిస్తున్నాను. ఇంకేమైనా ఉందా దీని గురించి మాట్లాడానికి
లేదు